నమస్తే అండి
అంతే అండి
ఏం చేస్తున్నారండి
ఏం లేదండి మా కింద పార్కింగ్ లో మా ఫ్రెండ్స్ తోటి క్రికెట్ ఆడుతున్నామండి
క్రికెట్ అంటే ఇష్టమా అండి
ఆ ఇష్టమండి మీకండి
మాకు ఇష్టమేనండి నేను ఐపిఎల్ ఓడి క్రికెట్ అన్ని చూస్తానండి మొన్న టిట్వంటీ
క్రికెట్ లో
నాకు ఇదివరకు అయితే సచిన్ టెండూల్కర్ ఇప్పుడైతే విరాట్ కోహ్లీ
ఓకే రీసెంట్ గా మొన్న జరిగిన వరల్డ్ కప్ చూస చూస్తారా అండి
చూసానండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా
అవునా మళ్ళీ ఇప్పుడు ఐపిఎల్ కూడా ప్రారంభం కాబోతుంది
అవునండి అందులో విరాట్ కోహ్లీ అంటే ఇష్టమండి
ఓకే ఏ టీం అంటే బాగా ఇష్టం అండి
ఆర్ సి బి
ఓకే ఎందుకు ఆసిబి అంటే ఇష్టం మీ
ఎందుకంటే అది రాయల్గా ఉం ఉంది చాలా ప్యాషనెట్గా ఉంటుంది దాని బ్రాండ్
ఓకే